ఇక్కడ ఇచ్చినామన్నదే ఇ ఓయ కడి ఆడం ఆ వచ్చండి.
అహ్
నేను మెసేజ్ చేసా వాళ్ళకి వస్తలేదు, రావట్లేదు. అంటే రీఫ్రెష్ చేస్తే వస్తదంట. ఒకసారి రీఫ్రెష్ చేసి చూడండి. అంటే చేసా
ఆహా
హ్మ్ ఉహ్ షి ఇంకా
ఇంకొక అక్కయి గూడా కాలే అంట
అవునా
ఆ అక్క కాలె త్తింది
ఆ మ్యాక్సిమమ్ దగ్గర దాకా పోయింది నాది గూడ
ఇంకా ఏ కెన్నున్నయి
ఇంకా సిక్స్ అనుకుంటా ఉ ఉ ఇప్పుడు ఇంగ టైం లేదు ఇప్పుడు ఇది మాత్ర ప్లేడ వరకె టైమ్ అయిపోతుంది
ఆ అయినా ఈ టై లో లిఫ్ట్ చే లిఫ్ట్ కుడ చేయరుగా
చెయ్యరు ఓవర్ టైమ్ అయిపోతది కదా పడుకుండి పోతారు అందరు
వడుకోరు గాని ఈ టైం లొ ఎందుకు లె అని భయం తీసుకుంటరు
అవును
నకుతూ ఉంటలేగా ఇ వచ్చిన కడికి చాలలేగా
ప మీక ఏ ఫెస్టివల్ అంటే బాగా ఇష్ట చదు
హా అందులీ అన్ని సల చేసుకుంట పైగా అలైట్ అన్ని ఫేస్ చ స్నాన వలనే అయిపోతుంటాయి
అమ ఏ ఇట్లా చూస్తుండ్ర ఆ ఇట్లా చూస్తుంట అట్లా అయిపోతున్నాయి
ఉవు
రోజులు టక్క టక్క గడుస్తున్నాయి లేయడమ ఏంటో
ఉ ఇంకా ఫోర్ కాల్స్ ఏ ఉన్నాయింటడి ఫోర్ సిక్స్ ఫోర్ హయ్యో ఆ ఫోన్ చేసిింది ఒక కాల్ మాట్లాడినా మళ్ళీ నార్ కాల చేసి ఏచింది ఇంకా
ఆ మీ క ఇద్బంది అయితు నంటుంది
ఇబ్బందిగా నువ్వు చేపుతున్నావు అనేసి నేను సర్లేక్కని అనేసి లైట్
ఆ
మావితో మాట్లాడుతున్నా అందుకని లిజ్జ నేను కావాలి
అవునా
ఇందా వేర అమ్మయి నంబరిచ్చన్నాడాకకి
ఆ
ఆమె సిక్స్ నుంచి చేసి దాన్ని సిక్స్ కి సిక్స్ క సిక్స్ జే అన్నది నేను బయట ఉన్నా సెవెన్ థర్టీకి చేయమని చెప్పిన సెవెన్ తర్టీకి టెన్ తర్టీకి చేసింది
ఆహా
ఇంకో కాలంటే
అమ్మా అస్సలు కాదింక ఇదవ్వడమే ఎక్ వ ఈడు ఇదే ఓవర్ టైమ్ అస్ అసలు యాక్చువల్గా చెప్పాలంటే
మేమా
ఆహా నేన నేను కూడా ట్రై చేసిన యాక్చుల్గా కానీ ఎవరు ఎత్తలేదు ఆ టైమ్ లో
ఆఫ చ న అవును ఆ అళ ఈవెనింగ్ ఫోర్ టు సిక్స్ అంతే
అ
తరత మా ఇ మానలాసలు ఇవ అన్న అన్నీ అయిపోయిన తర్వాత నేన్ని కోసం వేస్నే
హ అన్ని వేస్ట్ అనియ
ఆ
మ
ఏ ట ఇషషనే నయి
అట్లా నేను కూడా వేస్ట్ చేయ అట్లా నేను కూడా వేస్ట్ చేస్తే బాగుండదు ఇప్పుడు
ఉ వేస్ట్ చేయడానికి కూడ నీ కాల్ లిప్ట్ చేయకుండా ఉండాలి ఒకరు
దానికి కూడ ఒకరు ఉండాలి ఇట్ల ఏడ ఏంటో నాయి బాగా ఏం వేస్ట్ కాాలేదు కాని అ
ఉ నువ్వు అన్ని టెన్ టెన్ మినిట్స్ మాట్లాడుతున్నావ్ గ
ఆ త్రీ ఏ అయినయి అ ఫస్ట్ నా నా ఆ దాని నుంచి ఎల్లి అయితే ఫుల్ అయినాయి
ఆ
అందుకే ఇక అదే ఎక్స్పీరియన్స్ అయ్యి రియలైజ్మెంట్ అయినా మళ్ళీ
అంతే ఇందులో అయితే అయిపోయింది ఇంకేమున్నాయి ఫోన్ కాల్స్
అమ్మా పిచ్చి లేస్తుంది ఎంత లైఫ్ గురించి ఆలోచిస్తుంటే
నీ ఏనుగు ఇక వన్ ఇయర్ వుగా ఇప్పు వచ్చింది ఏదో చేస్తున్నావుగ ఫిఫ్టీన్ కే ఫిఫ్టీన్ కే అన్న వస్తున్నాయిగ
ఏం జేయగల్గుతా ఏం చెయలేము
ఉ ఎవరు రిఫర్ చేసిర్రు నీకు
నాకెవ్వరు ఎవ్వరు చేయలేదు నేనే జాయిన్ అయిపోయినా అమ్మ అట్ల పెట్టుకుంటే ఇంకింత పెంట
హ్ హ్ ఆ నావలనే జాబ్ వ
ఆ అనే మాట వస్తుది అమ్మ ఆ మాట మనతోని ఏ నా అసలుగా తీసుకోలే నేను మాటని
తరవాతకు మనం తీసుకున్నా సరే మాకు ఎంత నా వల్లనే బాగుపడది నావళనే బాగుపడేదు రండూ
అంటే అంత ఇబ్బంది కనిపిస్ అందుకే అబ్బో అది వేస్ట్
మనకే వస్తే బాగుండు అదేదో
మ్మ్ చెయ్ వేస్తాం చేస్తుంటే ఇంకా
ఆ లైఫ్ ఎట్టు తీసుకుపోతే ఒకటి అనుకు ఇంకో దారిలో వెళ్తున్నా
ఏనాళ
అవును అదే కదా దాని కోసమే ఇంత కష్టం
అంటే ఇది ఫస్ట్కి ఫస్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ
ఏంటి
కాల్స్ ది
ఏమో నా కూడా ఐడియా లే తెలియదు నాకు కూడా
మ్మ్
ఆ
ఈ ఫోర్ డేస్ ఏదో స్ట్రైక్ స్ట్రైక్
ఆ ఆహా ఇంకా చెయ్యను ఇగ
పో అంటూనా
ఆ చెయ్యను ఇగ లాస్ట్ ఇంకా మాట్లాడితే ఆ సిక్స్ కాల్స్ ఆ ఎవరికనా ఒకవరికి చేసి కట్ చేస్తా
ఆ
ఆ పనిస్తే ఇంక ట్వంటీ అయిపోతాయి ఆ అవి ఎట్లనో లా మాట్లాడినామా లేదా అని కాకుండా ఇంకా ఎట్లనో అలా చెయ్యాలి
ట్వంటీ బై ట్వంటీ పడితే చాలు
మ్మ్ ఏమో పిచ్చి లేస్తుంది కెరయర్ గురించి ఆలోచిస్తే భయం భయం అయితుంది ఒక స్టెప్ ముందు కేయాలనో భయమవుతుంది ఇంకో స్టెప్ ఎనికి కేయాలనా ఎనక కేలేమ్ ఇంగా ముందుకీ తీయాలంటుంటే భయం అయితుంది
నువ్వు ఒక నిన్న ఏషిన అయిపోయేది నిన్న వేరే అమ్మాయి నెంబర్ ఇచ్చేదాన్ని నీకు
అవునా నాకు అంత ఐడియా లేన్ నిను ఇవాళనే ఫ్రీ గా ఉన్నా
మేము ఈ రోజు ఎగ్జామ్ రాయినకి పోయినం అందరు టైడ్ అయిపోయినారు అందరు పండుకున్నారు ఇవి ఏంటి రా రావట్లేదు అప్పటి నుంచి ట్రై చేస్తున్నారు
ఆ హ హ నాతోటి మొన్న అదే పరిస్థితి అయినె నాక్కూడా
నాకు డెయిలీ ట్వల్ ట్వల్ థర్టీ వన్ అయితాది
ఆ రోజు ఇంతే అయితుంది ఇహ్
నీను అయితే పక్కా
ఆ మొన్న రంజాన్ కి మంచిగా ఫెస్టివల్ ఎవరైనా వచ్చి ఫ్రెండ్స్ గీట్ల ఏవన్నా ట్రీట్లు ఇచ్చిల్ల
ఏ ముస్లిమ్స్ ఫ్రెండ్స్ లేరు నాకు
దానికేం నాగూడ లేద్ ఉండే కానీ ఇక్కడ జాయిన్ అయి తరవాత వచ్చి ఫ్రెండ్స్ ఉన్నారు
ఇంటి దగ్గర ఉన్నాంగా రంజాన్ కి
ఆ ఆ
మిము ఇంటికి వెళ్ళినాం రంజాన్ కి
ఆహా
హాస్టల్ లో లేన్
ఆహ నాక్కూడ ముస్లిం ఫ్రెండ్స్ ఎవరు లేరు తింటుండే కాని ఇక్కడికి వచ్చినాంకనే ఇంకా కొంత కొంతగా ఆఇల్లు ఇంకా వాళ్ళు కూడా మంచిగానే మాట్లాడుతున్నారు వాళ్ళు సెలబ్రేట్ చేస్ చిన్న ఏదో మాకు కొంచెం ఇచ్చి ల్ ట్రీట్ లాగా మంచిగా అనిపించింది హ్ అమ్మా అనుకున్నా ఆ అది షీర్ కురువా వాంది టూ డేస్ ఇచ్చిల్ ఆశీర్ ఆ ట్రీట్ టూ డేస్ ఇచ్చిలు ఒకరోజు హాలిమ్ మో ఇచ్చిలుగాని నేను హాలీమ్ తినను ఎందుకంటే నేన్ మటన్ తినను సో ఇంగ ఆ హాలీమ్ గుడా తినలేద్ గాని హి షేర్ కుర్మా తిన్న అళ్ అన్నారు హలీమ్ అంట ఎ లేవ్ గాని ఇద్ పేట్ చే షేర్ కుర్మా మా మమ్మీ ఏ నాన్ వెెజ్ ఐటమ్స్ ఇందులో కలవ్ త్ లెద్ ఇద్ తినొచ్చు పర్లేదు అంటే ఆన్ అప్పుడు తిన్నా అహ్హ ఆ అన్ తింటా కాకపోతే మటన్ ఛీ ఫిష్ అట్లాంటివి ఏమిన్ తినన్ ఓన్లీ చెకేన్ వరక్ హే స్టాప్ ఇంగ అ హార్లీ గ అల్ వజేషినర్
ముకే
పిల్లి పిల్లి ఇహ్ ఇహ్
ఊ
ఏ హే పిల్లలోస్తూ ర్
ఎంజాయ్ చేస్తుర్ గ రూమ్లా
ఆ ఆహా హ్హ మేమ్ డోర్ తీస్ పెడ్తే ఇక్కడ ఫుడ్ కోసం అనేష్ పిల్లి వస్తది ఓహ్ అరే సన్ సేప్ ఆ వచ్చిందంటే పిల్లి పిల్లి భయపడుతున్నార్ నీక్ ఎమ్ అహహహ ఇ అట్ ఎల్లురా పిల్లి బయ్ ఆ ఆ ఎందా కంటే కనీ కొకో దగ్గర ోరుష అట్లనే ఎంగది కూడా ఆ వెళ్ిపోయింది బయ వెళ్ళిపోయి మంచిగా రేపు మార్నింగే లేవాలి టెంపుల్కి వెళ్ళాలి బపోయింది రేపు సెవెన్ కేే లేవాలి రోజు సెవెన్ ఏ సెవెన్ కే లేస్తా నేనైతే
సవెననా
ఆ సి అవు పవకి పో మ ఎల్లాలి ఇక్కడ నుంచి ఒక థర్టీ మినిట్స్ అంతే
హమ్
థర్టీ మినిట్స్ మళ్ళీ రావడం థర్టీ మినిట్స్
అ
వెళ్ళ మా ఫ్రెండ్స్ అందరుూ ఆఫీస్ ఫ్రెండ్స్ అందరుూ ప్లాన్ చేసిళ్ళు ఏటంటే టెంపుల్ క వెళ్దాము తలసనానం చేసిన అవాళ ఆయిల్ పెట్టుకుందాం అని అంటే రేప్ తలస్నానం చే చా ఇవాళ ఆయిల్ పెట్టుకున్నా మీకు అది అర్థం అయితే లేదా అది మ దే వస్తా ననే ఏమో రేపు శ్రీరావునవమి కదా మరి ఆయన పట్లనే వచ్చేసేవాని అంటే హేచ చాలా తత అయితే నేను అక్కడ పెట్టుకుంటున్నా నేను చెప్పను నెంచేపాను ఆ ఒకే థ్యాంక్ యూ
ఓకే
ఉ అంటే నేను పోవట్లేదు మేము నేను బట్ వస్తారు అధికారులు